ఆ
హలో
హలో
చెప్పండి
తిన్నారా
ఆ తిన్నానండి మీరు తిన్నారా
తిన్నామండి ఏం చేస్తుంటారు
మేము నాది డిగ్రీ కంప్లీట్ అయిందంది మీరే మీరేం చేస్తుంటారు మాది డిగ్రీ కంప్లీట్ అయిందండి మీరేం చేస్తుంటారు హలో మాది డిగ్రీ కంప్లీట్ అండి మీరేం చేస్తుంటారు చెప్పలేదు
హలో
మాది డిగ్రీ కంప్లీట్ అయిందండి మీరేం చేస్తుంటారు
మేము మా స్టడీ అయిపోయిందండి జాబ్ చేస్తున్నారు ఇప్పుడు
లేదండి కాలీనే మీరు జాబ్ చేస్తున్నారా
లేదండి జాబ్ సర్చింగ్ అండి
అవునా
అవునండి
బిజినెస్ పెట్టాలండి ఏమైనా
లేదండి ఏం కాదని సరే అండి అయితేనే ఉంటాను
ఓ అంతే